ఇన్పిస్తుందా వాయిస్?
ఆ వినబడుతుందిప్పుడు క్లారిటీ ఉంది.
ఓకేనా ఏం జేస్తున్నరు?
ఏం లేదండి ఇగ ఇప్పుడే బయటికెల్దామని చూస్తున్న కాల్ జేసారు.
లంచ్ చేసారా?
ఆ లంచ్ బైపోయింది మీదయింద?
అయిపోయిందండి ఏం కరీ చేశారియల?
మాది ఏ ఎ తోటకూర పప్పండి
ఉమ్
హ
మీకు కుకింగ్ వచ్చా
ఆ వచ్చు మీరేం కుక్ చేేశార
ఈ రోజు మా మమ్మీ సాంబార్ చేసింది
మీ మీరు చేయరా కుకింగు
అ లేదండి నేను ఎక్కువ మాక్సిమం చేయను ఎప్పుడన్న మా మమ్మీ బయటకి వెళ్ళినప్పు ఎక్కువ వర్క్ ఉన్నపుడు చేస్తా
ఉ
హ్మ్
మారీడ్ ఆ
లేదండి
హ్మ్ తనిని ఏం చేస్తాం ఆ అయిపోయింది అండి మ్యారేజ్
ఓకే
అవున్వా ఎయిట్ ఇయర్స్ అవుతుంది
హ్మ్ ఓకే
ఏమన్నా కుక్ చేసారా మీరు
లేదండి
హ్మ్ అంటదా
తా అ వన్ మంత్ బ్యాక్ కద్దు కా కిర్ స్వీట్ తెలుసా
ఆ అవును బాగుంటుంది
ఆ అది ట్రై చేశాను
ఒక్కసారి చెప్తారా రెసిపీ
ఓకే ఫస్ట్ నై మనం నైట్ సబజ్జా తెలుసా మీకు సగ్గు బియ్యం అంటారు
ఆ కొంచుకొని వైటిగా ఉంటాయి అవును
సగ్గు బియ్యం వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేయాలి వాట్ని నెక్స్ట్ డే సోరక్ ఆ
నైట్ మొత్తం నానపెట్టాలా
ఆ నైట్ మొత్తం నానబెట్టిన ఏం లేదు మీరు రెసిపీ చేసే ముందు ఒక ఫైవ్ అవర్స్ ముందు నానబెట్టిన ఏం కాదు
అవునా ఓకే
నానబెట్టి పెట్టుకోవాలి నెక్స్ట్ డే సొరకాయని మంచిగా పొట్టు తీస్ పీల్ చేసుకొని దాన్ని తురుమెది ఉంటారు చూడండి క్యారెట్ తురుమే ది నార్మల్ కొబ్బరకాయ ఉంటాది చూడు దాంతో ఆ గ్రేటర్ తో తురుము కాల సొరకాయ మొత్తం తిప్పుకొని సోరకాయని దాదాపు మంచి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా తురుముకున్నది మొత్తం వాష్ చేసుకొని పక్కా పెట్టుకోవాలే
గినాక మళ్ళ వాష్ చేయాలా
ఆ గీకినంక వాష్ ఎందుకంటే సోరకాయలో కొంచెం గీకినాక ఒక ఆసిడ్ లాంటి ఇట్ ఎల్లో కలర్ ఇట్ వస్తది
అవును అవును దాన్ని కట్జేసి
ఆ దాని వల్ల మనము స్వీట్ చేసేటప్పుడు చేస్తే పాలన్నీ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ముందే మనం మంచిగా నీట్ గా వాష్ చేసుకోవాలి
అవునా ఓకే ఓకే
నీటిగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలే
అంటే లేత లేత ఉండాలా పాలు ఓ వేబిజారు
ఆ నార్మల్ అయితే చ నార్ మీడియం మీడియం మరి ముదురిపోయిన కాయ కాదు నార్మల్ చిన్నకాయ నార్మల్ లేతగున్న కాయేం కాదు మీడియంలున్న ఏం కాదు ఒకో కే ఫుల్ క్రీమ్ మిల్క్ తెలుసా మీకు
ఆ తేల్సు తేల్సు
క్రి ఒక పాల ప్యాకేట్ తీసుకొని హాఫ్ లీటర్ ఆర్ పావులిటర్ పాల్ తీస్కొని దాన్ని మంచిగా బాయిల్ చేసుకుంటూ బాయిల్ చేసుకుంటూ కోవా ప్రిపేర్ చేసుకోవాలి కలుపుకుంటా
బొక్కెన
దాంతోనే టేస్ట్ వస్తది కోవాతో లేదంటే టేస్ట్ మొత్తం నార్మల్ పాయసం లాగ వస్తది కోవా మెయిన్ ఇన్గ్రీడియంట్ ఇందులో కోవా జేస్ ఇంట్లో చేసుకొచ్చు బయట కూడా రెడీమేడ్ కోవ దొరుకుతుంది బయట తెచ్చుకోవాలన్నా తెచ్చుకోవచ్చు
నార్మల్గా బయట దొరుకుతాదా సం అంటే స్వీట్ కోవానా లేకుంటే
కోవా దొరుకుతే షా నొషూగర్ కూడా దొరుకుతది స్వీట్ హౌస్ ల ఆడుగుతే వాళ్ళు ఇస్ సరు లేదా ఇంట్లో మనం హోమ్ మేడ్ లో కూడా పాల ప్యాకెట్ తీసుకొని అ పాలంతా మరిగించి మరి మరిగించి కలుపుకొని తింటే కోవా రెడి అయిపోద్ది తర్వాత ఒక మందపాటి గిన్న పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఆల్ డ్రై ఫ్రూట్స్ తెలుసా మీకు బాదం జీడిపప్పు కిస్మిస్ అవి ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవలే కొన్ని ఆయిల్ళ్లోనే ఉంచుకొని ఈ సొరకాయ మనం ఏదైతే తురుము కున్నామో అది యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలే మూత పెట్టుకుని తర్వాత అందులో ఉన్న వాటర్ అంత వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి
అంటే బాగా దగ్గరకి వచ్చేలాగా ఉడుక నివ్వాల ఊ అంటే అది సొరకాయకి ఆల్రెడి వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాట టరే ఇం దగరవడలా
దగ్గర పడే దాకా ఫ్రై చేసుకోవాలి వాటర్ ఇగ మొత్తం మీ ఇందులో వాటర్ లేదు మంచిగా ఫ్రై అయింది అన్నప్పుడు మనం కోవా అడ్జెస్ పోవాలే
ఓహో ఫస్టు కోవా ఆడ్ జేసుకోవాల
ఆ కోవ యాడ్ చేసుకోవాలి ఆ హీట్ కి కోవా అంటది మెల్ట్ అయిపోతా ఉంటది
గిప్పుడు
మెల్ట్ అయిపోయినాక మనం నైట్ నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఉన్నాయి కదా అవి నార్మల్ గన్న యాడ్ చేసుకోవచ్చు కొంతమందికి సగ్గు బియ్యం నార్మల్ గా పను కింద తగ్గులుతుంటే నచ్చదు కొ సో మనం మిక్సీ లో పేస్ట్ చేసి తివేసుకున్నా ఏం కాదు
ఒకే చేస్తే ఏం గద పగలావా మిల్కెమి
ఏ లేదు పగలవు ఇంగ మిక్స్ చేసి నే మాక్సిమం మిక్సీ పెట్టే వేస్తే ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళకి మధ్యగా తగులుతుంటే నచ్చదు నేన్ పేస్ బా చేస్తా అందులో ఆప్ ఆ సగ్గు బియ్యము ముందు ఇలాచ్చి వేసి పేస్ట్ చేస్తా
గుట్ల
ఇ ఈ సోరకాయ కోవా వేసు చ దాంట్లో యాడ్ చేసి కలుపుతా కలిపి ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసినాక మూత పెట్టి వేరే నార్మల్ గా క కాచీచలర్చుకున్న పాలు ఉంటాయి కదా వన్ లీటర్ వన్ లీటర్ టూ లీటర్ సిగ మనకు క్వాంటిటీ బట్టి అవి దాంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని షుగర్ యాడ్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయినాక కస్టర్డ్ పౌడర్ తెలుసా
ఆ తెల్సు కస్టడ్ పౌడర్ ఎల్లో కలర్ ఉంటది
త్రీ ఫోర్ స్పూన్స్ కస్ పౌడర్ ఒక బౌల్ వేసుకొని వాటర్ కలుపుకొని మంచిగా లిక్విడ్ లిక్వి బంజేసి ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని లేదు లేదు పగలవు లాస్ట్ కి కొంచెం మళ్ళీ ఇలాచి పౌడర్ ఉంది ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ పక్కకు పెట్టాం కదా అ యాడ్ చేసుకొని కొద్ది ఫోర్ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే అయిపోద్ది ఓవర్ నైట్ ఫ్రిజ్ ల పెట్టుకొని కూల్ కూల్ గా తింటే బాగుంటది
ఆ ఒకసారైతే ఒకసారి ట్రై చేస్తా బాగుంది రెసిపీ
ఫ్రై చేయండి బాగుంటది టేస్ట్ ఇక్కడ బాగుంటది
ఊ చెప్తాడు ఇగ తెచ్చిండని అంటే ఇంట్లా అంత సొరకాయనికి ఇంత అని మీకు మన ఇష్టమా
ఇక మన కొంతమందికి నార్ చిక్క తినడం ఇష్టం లే ఇగ ఒక స్వీట్లాగా కొంద మందికి ఇట్లా వాటర్ వటర్ పాలు పాలు తినడం ఇష్టం ఇగ అది మన ఇష్టం నాకు నార్మల్గా చిక్కగుంటనే నచ్చుద్ది
ఇగ ఆల్మోస్ట్ ఒక వన్ లీటర్ మిల్క్ వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ కావాలి దాని మొత్తం
అవును
ఇప్పుడు అంటే కోవా కోసం ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేసాము నార్మల్ గా అందులో వేయడానికి నార్ ర్మల్ సౌండ్ మిల్ క్ యూజ్ చెయ్యొచ్చా
ఆ నార్మల్ పాలు నార్మల్ పొయనికి కోవా కంటే ఫుల్ సిమ్ తీసుకుంటే మనకి కోవా క్వాంటిటీ అనేది మంచిగా వస్తది
ఓకే నోకే టై చేస్తా డ్రై ఫ్రూట్స్ కూడా మన ఆప్షనల్ ఇగ ఏముంటే అవేసుకోవచ్చు
అవును డ్రై ఫ్రూట్స్ మన ఆప్షనల్ ఇగ కొన్ని పంపించి చేసుకునేవాళ్ళు పంపించి చేసుకుంటాం వేరే షీట్స్ ఉంటాయి కదా
ఉం అవును బాదమ్ కాజు
కాజు వాల్నట్ చేసుకుంటారు ఇగ మనకిష్టమైన డ్రై ఫ్రూట్స్ అవి
ఆ మనకు నచ్చినది మనం వేసుకోవాలి ఓకే ట్రై చేస్తా అన్ను కొంతమంది అన్ లో కలర్ రావడానికి ఫుడ్ కలర్ కూడా ఆడ్ చేస్తారు కదా
అవును గ్రీన్ అంటే ఫుడ్ కలర్ హెల్త్ కి అంత మంచిది కాదు కాబట్టి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను మాక్సిమం అప్పుడు నేను కూడా ఏసినాను కాకపోతే కొంచెం ఒక పించ్ చిట్ కెడు గ్రీన్ ఫుడ్ క్కలు నవాల పుళు ఉంటే పోచి లేద అంట లే
ఉహు నీకు శీక్ ఉన్ను రెసిపి తెల్సా టే చూసాను గని ఎప్పుడు ట్రై చేయలేదు అవి ఆ చ సన్నగా ఉండే సేమియాతో రోస్ట్ చెడ్ వాడుతో చేస్త రాట కదా
అవును విన్నాను నేను కూడా బట్ ఇక్కడ మా దగ్గర ఇక్కడ షాప్స్ లల్ల సన్న సేమయ దొరకలే నార్మల్ సేమియ ఉంటాది చూడండి పాయసం ఆ సేమియ ఉంటది కాబ నేనే ప్పుడు ట్రై చేయలేదు షీట్స్ కొర
ఉం ఒకసారి ట్రై చేసి చూడాలి టేస్ట్ బాగుంటుందో అంటే నేను మా ఫ్రెండ్స్ చిన్నప్పుడు వాళ్ళ ఫె చి వాళ్ళ ఉంటుంది గ వాల్ల ఫెస్టివల్ కి ఇస్తే నేన్ ట్రై తిన్నాను చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను కని ఇదంత పర్ఫెక్ట్ రెసిపీ తెలిదు కదా అని నేను ఎప్పుడు ట్రై చేయలే
ఇది ట్రై చెయండి ఇది బాగుంటది
ఐం ఆ అదే మి ఆ మీరు చెప్తుంటే నాకు ఫేమి షిర్ కుర్మానే గుర్తుకోచ్చింది.
నేను అది ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇదే నేను ఇదే చేస్తాను మాక్సిమం మా మమ్మీకి చాలా ఇష్టం. లేదంటే ఫ్రూట్స్ సలాడ్ ట్రై చేస్
ఆకు
నేన్న మా మమ్మీ అంటున్ నేన్న అటు బయటి షాపింగ్ కెళ్ళింది ఇగ. సమ్మర్ సీజన్గా ఫుల్ ఎండ కొట్టి ఫార్టీ రుపీస్ అంటా వన్ గ్లాసు చిన్న గ్లాసు. ఓ ఫ్రూట్స్ సలాట్కి అంటుంది. వచ్చి చెప్తుంది నువ్ థర్టీ రూపీస్ ఒక గ్లాసు ఫోర్ మెంబర్స్ తగినం హండ్రెడ్ రూపీస్ కట్టు. అదే ఇంట్లో తెచ్చుకొని తీసుకుంటే, అందరం మంచిగా టూ డేస్, వన్ డే తిన్నొచ్చు, ఎండ పూట చేసుకొని
అవును మెంగూడా మోన్న ఆ మా హస్బెండ్ తీసుకొచ్చాడ్ ట్వంటీ, మా హస్బెండ్ ట్వంటి ఫైవ్ రూపిసో ఏమో బెట్టి తెచ్చారు. నేను గూడా దిన్నను. ఇంట్ల అయితే చాలా వేసుకోచ్చు.
చ్చిలేంతే
అవును చిన్న అ గ్లాసేడు మాత్
ఒకప్పుడు ఇంత పెద్ద గ్లాస్ జ్యూస్ గ్లాస్ ఏమంత ఏసేది. ఇప్పుడు చిన్న గ్లాస్ వేస్తునో దానికి మనం ప్రైస్ పెంచేరు, ఒక్కప్పుడు ట్వంటీ రూపీస్ ఉండేది, తర్వాత ట్వంటీ ఫైవ్ అయింది, ఇప్పుడు థర్టీ రూపీస్ అంటుంద్.
ఆ మరి ఈగా కమర్షియల్ అయిపోతళ్ళు అందరుూ, ఫుడ్ విషయంలే అందరుూ. మన అవసరాన్ని క్యాష్ చేస్ కుంటళ్ళు అందరుూ గూడా హా
అ ఓకే
అరే అండి ఉంటాం.